ఒ
హెలో
ఎలా వున్నావ్
నేన్ బావున్న నువ్వెలా ఉన్నావ్
నేన్ గూడా బావున్నాను ఏం చేస్తున్నావ్ తిన్నావా
అవ్వలేదింకా నువ్ తిన్నావా
ఇంకా లేదు ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఇంక కాలేజ్ లో అసైన్మెంట్స్ ఇచ్చింటే చూస్తున్నదా వాళ్ళే చెప్పారు ఏమైనా టాపిక్ సర్చ్ చేసి రాయండి అని చెప్పి ప్రెజెంట్ జరుగుతనే సిచ్యువేషన్
ఉమ్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ అంటే ఇంగా రీసెంట్ టుగా యూరోప్ లో హీట్ వేవ్స్ గురించి న్యూస్ చూసన్నామా దాని గురి చి ఏమన్నా అసైన్మెంట్ రాయి ఇప్పుడు రీసెంట్ అంటే అదే జరుగుతాంది
అవును చూశాను జర్మనీతోపాటు ఫ్రాన్స్ స్పెయిన్ ఇటలీ ఇలాంటి కంట్రీస్ లో టెంపరేచర్స్ చాలా పెరిగాయంట కదా
ఉమ్ యా అవును అసలు అక్కడ చాలా హీట్ వేవ్స్ ఎక్కువ అయిపోయినాయయంట ఇంగ యూరోప్ లో అంటే ఇప్పుడు కొలకత్తా ఎప్పుడు కూల్ క్లైమేట్ అని అనుకున్నాము కానీ ఇప్పుడు అక్కడ కూడా చాలా హీట్ వేవ్స్ రావడం చాలా సర్ప్రైజింగ్గా ఉంది తెలుసా
నిజమే కొన్ని ప్లేసెస్ లో టెంపరేచర్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ సీ కన్నా ఏక్కువ రికార్డ్ అయిందంట అసలు తింకా ఈ ఇక్కడ థర్టీ టూ థర్టీ వన్ ఉంటేనే మా వల్ల కావడం లేదు ఇంకా అక్కడ థర్టీ ఫైవ్ ప్లస్ అన్ టే ఎలా ఉంటుందో కదా బ్లాంక్
అవునింగ జర్మనీలో నార్మల్గా సమ్మర్ అంత హాట్ ఉండదేమో కదా
అవును అందుకే అక్కడ పీపుల్ కి ఇలా ఎక్స్ట్రీమ్ హీట్ కి అడ్జస్ట్ అవ్వడం కొంచెం కష్ ష్టంగా ఉంటుంది
ఉమ్ అవును కానీ ఇక్కడ ఇండియాలో మనం సమ్మర్ వస్తే ఫార్టీ డిగ్రీస్ వరకు కు వెళ్తుంది కానీ వాళ్ళక్కడ థర్టీ ఫైవ్ డిగ్రీస్ కే చానా అల్లాడిపోతున్నారూ ఎందుకో ఏమో
అదే కదా వాళ్ళకి ఎప్పుడు అంత ఎక్స్ట్రీమ్ హీట్ ఉండదు అందుకే ఇప్పుడు వచ్చింది కాబట్టి హిట్ వేవ్ బో తట్టుదగన్నారు వాళ్ళు
అయినా ఫార్టీ డిగ్రీస్లో మన ఇండియాలో ఏమైనా మెల్ట్ అయిపోతాయా రోడ్స్ ట్రాఫిక్ లైట్స్ అంట ఇంకా కార్ పైన ఇవి ఇవి ఉంటాయి కదా అవి పార్ట్స్ టైర్స్ అన్ని మెల్ట్ అయిపోతాన్నాయి అక్కడ
అవును నిజమే కానీ వాళ్ళకి అలవాటు లేదు కదా ఎప్పుడు చూసినా వాళ్ళకి అక్కడ టెంపరేచర్ కూల్ గానే ఉంటుంది ఇంకా అక్కడ జర్మనీలో చాలా హౌసెస్ లో ఏసీ ఉండదని కూడా విన్నాను నేను
ఉమ్ అవును నిజమే కానీ ఇప్పుడు వాళ్ళు ఏసీస్ తీసుకోని కి అందరు ఒకేసారి మాల్ పైన దాడి చేస్తున్నారంట అందరికీ కావాలంటే ఇప్పుడు ఏసీస్ ఇంకా అది కాక ఇంకా ట్యాంక్ తెప్పించి పైప్స్ తో వాటర్ కూడా పట్టిస్తున్నారు అందరికి
అంతేలే ఇంకా హీట్ వేవ్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ యూజ్ చేయాల్సిందే విండోస్ నైట్ టైమ్ ఓపెన్ చేసి పెట్టుకోవాల్సిందే ఇంకా డే టైమ్ అయితే కర్టెన్స్ క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలా
హమ్ నిజమే ఇగా ఫ్యాన్స్ యూస్ చేస్తారు విండోస్ నైట్ టైమ్ ఓపెన్ ఓపెన్ చేస్తారు నిజమే కానీ గవర్నమెంట్ కూడా హీట్ వార్నింగ్స్ ఇస్తున్నాయా అక్కడ ఏమన్నా
అవును ఇస్తున్నాయి అదే కదా న్యూస్ లో చూపిస్తున్నారు టీవీ రేడియో మొబైల్ బయల్ అలర్ట్స్ ద్వారా పీపుల్ ని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు
ఆ అవును నింజమే ఇంగ వాళ్ళు ఆఫ్టర్నూన్ బయటికి రావడానికి చాలా కష్టపడుతున్నారు అసలు వెళ్ళ వెళ్ళకండి అని కూడా చెప్ ప్తున్నారంట గవర్నమెంట్ వాళ్ళు
అవును ఎగ్జాక్ట్లీ ఎస్పెషలీ ఇంకా ట్వెల్వ్ నుండి ఫోర్ మధ్ అయితే డైరెక్ట్ సన్ లైట్ అవాయిడ్ చేయమని అడ్వైజ్ చేస్తున్నారంట ఎందుకంటే నేను కొన్ని రీల్స్ కూడా చూసాను తెలుసా అట్లనే రోడ్స్ మెల్ట్ అయిపోతున్నాయి వాళ్ళు నడి ఇచ్చే చెప్పులు రోజు కలానే తగులుకుంటూ మెల్ట్ అయిపోతున్నాయి చనా ఘోరంగా ఉంది చూస్తా ఉంటే
అవును ఇంగారు రైల్వే ట్రాక్స్ కూడా మెల్ట్ అయిపోతన్నాయి ఇంకా షటిల్ బ్యాట్స్ ఉంటాయి కదా అవి కూడా హ్యాండ్ లో పట్టుకొనింటే అవి కూడా మెల్ట్ అయిపోతున్నాయి
అవును అలానే కరిగిపోతున్నాయి ఇంకా వాళ్ళకి హే ట్వేవ్ వల్ల వాళ్ళకి హెల్త్ కేర్ కూడా కొంచెం తగ్గుతుంది ఎందుకంటే వాటర్ తాగడం చాలా ఇంపార్టెంట్ అక్కడ ఉండే హీట్ కి వాళ్ళ వాటర్ ఎలా తాగుతున్నారో ఏమో
అవును ఇంగా డిహైడ్రేషన్ అవాయిడ్ చేయడానికి ఇంకా వాటర్ అయితే మెయిన్ గా తాగాలి చానా ఎక్కువ తాగాలన్నమాట
అవును మా ఎస్పెషల్లీ చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ఐ మీన్ పెద్దోళ్ళు వాళ్ళకి ఎక్కు కేర్ కావాలి
ఆ అవును నిజమే ఇంగ పెద్దోళ్ళు ఇంగ వడదెబ్బ అంటే ఇంకా తట్టుకోలేరు అందుకే ఇంకా చిన్నపిల్లలు పెద్దోళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ తాగాలి ఇంగా అడల్ట్స్ వాలాయితే తట్టుకుంటారు కొంచెం ఎందుకంటే వాళ్ళు ఎంగ్ కదా
అవును హీట్ స్ట్రోక్ అంటే ఇంకా డేంజరేస్ ఇంకా పెద్దవాళ్ళు తట్టుకోలేరు
ఆ అవును చాలా డేంజరస్ ఇంగా అది కాని వచ్చిందనుకో ఇంగా ఇమీడియట్గా ఇంగా హాస్పటల్కో మెడికల్ హెల్ప్ కో కావాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అక్కడ
ఆ ఇంకా డాక్టర్స్ ఏం సజెస్ట్ చేసింటారు అక్కడ ఉండే హీట్ వేవ్ ని బట్టి
ఏమంటే ఇప్పుడు మనకి టలుస వెంగా సమ్మర్స్లో బ్లాక్ కలర్ అంటే బ్లాక్ కలర్ అనేది వేసుకోకూడదు ఎందుకంటే అది ఎక్కువ హీట్ అబ్జార్బ్ చేస్తుందంట ఇంకా అందుకని లైట్ కాటన్ క్లాత్స్ వేసుకోవాలి ఇం సన్లైట్ లో ఎక్కువసేపు ఉండకూడదు అని చెప్ చెప్పింటారు నాకు తెలిసి ఇంతవరకు
యూరోప్ లో పార్క్స్ అండ్ పబ్లిక్ ప్లేసెస్ లో వాటర్ ఫౌంటైన్స్ కూడా యూజ్ చేస్తున్నారని చూశాను నేను న్యూస్ లో
మ్మ్ మ్మ్ అవును కానీ పబ్లిక్ కూలింగ్ సెంటర్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు నేను చెప్ చెప్పిన కదా అది ట్యాంక్ తో ట్యాంకర్ తెప్పించి పైప్ తో జనాల పైన వాటర్ పడుతున్నారు అని
మ్మ్ ఇంకా అక్కడ ఉండే అగ్రికల్చర్ కి హీక్వేవ్స్ వల్ల ఏమన్నా ఎఫెక్ట్ టుంటుంది అంటావా
నే ఇప్పుడు వాటర్ లేకపోతే అసలు క్రాప్స్ ఎట్లా వాటర్ షార్టేజ్ వచ్చేస్తుంది ఆహి ట్వల్లా ఇంగ ఫ్రూట్స్ అండ్ వెజటేబుల్స్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది నాకు తెలిసినంత వరకు
అయ్యో ఇంకా అక్కడ ఉండే ఫార్మర్స్ కి కూడా లాసెస్ ఎక్కువ అయిపోతాయి కదా
మ్మ్ అవును ఇంగ ఆ ఇంకా అయితే ఇంగ ఇరిగేషన్ కాస్ట్ కూడా కొంచెం పెరిగిపోతుంది ఎందుకంటే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ పెట్టుకుంటే ఇంగ వాటర్ ఖచ్చితంగా ఖచ్చితంగా కావాల్సిందే
జర్మనీలో ఫారెస్ట్ ఎక్కువ ఉంటాయి కదా
అవునా అసలు ఎందుకు అక్కడ అంత హీట్ వచ్చిందో ఏమో తెలిదు కూల్ ప్లేసెస్లో అది ఒక్కట అనమాట ఎందుకు అట్ల వచిందో ఏమో ఆ థర్టీ ఫైవ్ డిగ్రీస్కె అంత మెల్ట్ అయిపోతున్నాయంటే నాకు ఇప్పుడు కూడా షాక్ లో ఉన్నా నేను
అది నిజమే కానీ ఇక్కడ మేము చాలా బేరబుల్ గా ఉంటాము ఈ హి కే ఇంక వాళ్ళు ఎందుకు అలా ఉన్నారో కూడా నాకు కూడా అర్థం కావడం లేదు
అవును ఇంగ అక్కడ డ్రై వెదర్ వల్ల ఫారెస్ట్ ఫైర్స్ రిస్క్ కూడా చాలా పెరుగుతుందంట
అవును ఫైర్ ఫైటర్స్ కి అప్పుడు వర్క్ ఎక్కువ అయిపోతుంది
నిజమే వాళ్ళు ఎంతనే వర్క్ చేస్తారు చెప్పు ఎంత అగ్గి అని వాళ్ళు కూడా ఆపుతారు వాటర్తో
అది నిజమే ఫారెస్ట్ ఫైర్స్ని కంట్రోల్ చెయ్యడం అవును అంత ఈజీ ఏం కాదు ఇంకా దాని వల్ల అనిమల్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది కదా
అవును చాలా ఉంటుంది అసలు అనిమల్స్ అనేవి ఇంగ బయటె కదా బ్రతి కేది వాళ్ళకంటూ ఒక హౌస్ ఉండదు చెట్లకున్న పుట్టల లోపల బ్రతుకుతయి ఇంగ వాళ్ళకి ఆ హీట్ వేవ్స్ తో చాలా ఎఫెక్ట్ అయి తుందనమాట చాలా సఫర్ అవుతాయి అవి కూడా వాటర్ దొరకపోతే
ఆ ఓన్లీ వాటర్ దొరకకపోతే వైల్డ్ లైఫ్ కూడా సఫర్ అవుతుంది ఇంకా రివర్స్ లో వాటర్ లెవెల్స్ తగ్గిపోతన్నాయి అని విన్నా ఇంకా వాటికి చానా త చానా సఫర్ అవుతారు కదా వాళ్ళు
ఆ అవును అక్కడ రైన్ రివర్ ఉంది కదా అలాంటి రివర్స్ లో వాటర్ లెవెల్స్ కొన్నిసార్లు తగ్గిపోతాయి అసలు అది తగ్గిపోతే ఇంకా వైల్డ్ లైఫ్కి హ్యూమెన్స్కి అయితే చాలా కష్టం అక్కడ
ఇంకా దాని వల్ల షిప్స్ కి ట్రాన్స్పోర్టేషన్ కి కూడా ప్రాబ్లం రావచ్చు
అవును నిజమే ఇంగ ఇన్ ట్రేడ్ అంట ఇండస్ట్రీస్ మీద కూడా ఎఫెక్ట్ క్ట్ పడుతుంది ఇంగ గూడ్స్ అండ్ సర్వీసెస్ షిప్స్ లోనే కదా వచ్చేది పొయ్యేది ఇంగ వాళ్ళకి ఎఫెక్ట్ అయితుంది వేరే కంట్రీస్ కి వేరే కంట్రీస్కి కంట్రీకి
అవును నిజమే ఇంకా ఎలక్ట్రిసిటీ డిమాండ్ కూడా పెరిగిపోతుంది కదా
అవును ఎందుకంటే ఇప్పుడు అంత హీట్ ఉండడం వల్ల అందురు ఏసేసుకుంటున్నారు ఇంగ ఎసెస్ కుంటే ఇంకా ఖచ్చితంగా అది ఎలక్ట్రిసిటీతోనే కదా నడిచేది
అవును పవర్ కన్జంప్షన్ పెరిగిపోతుంది ఇంకా క్లైమేట్ చేంజ్ వల్లనే ఇలా జరుగు తుంది అని సైంటిస్ట్ అంటున్నారంట
అవున్ ను అంటే ఎందుకంటే ఇట్ల హీట్ వేవ్స్ మనం చేసే పనిలేలే అవి గ్లోబల్ వార్మింగ్ అయిపోతుంది ఇంగ ఆ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇంగ ఆ ఆ వెదర్ అనేది ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్కి ఇంక్రీజ్ అయి అవుతుంది మనుషుల్ చేసే పనుల్ కి అట్లా అయ్యేది
ఐస్ గ్లేషియర్స్ మెల్ట్ అవ్వడం కూడా ఒక పెద్ద ఇష్యూనే కదా
అవును నిజమే అసలు సీ లెవెల్ అనేది గ్రాజవ్యల్ గా ఇంక్రీజ్ అవుతుందంటా అవి ఇప్పుడు మెల్ట్ అయిపోతాయ్ అయిపోతాయి
మనం ఆడినరీ పీపుల్గా ఏం చెయచ్చు
మనం ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ మనకి వాళ్లో కావాల్సింది ఫస్ ప్లాంట్స్ పెంచడం ట్రీస్ పెంచాలి ఈ ప్లాస్టిక్ యూజ్ అనేది తగ్గిస్ అయితే బెటర్ అనిపిస్తుంది నాకైతే
అంతేలే నాకైతే ఈరోజు చానా ఇన్ఫర్మేషన్ దొరికింది అసైన్మెంట్ రాసెకి
ఉ సార్లేే రాసుకొని సబ్మిట్ చెయి మీ మేడము సారు వాళ్ళు కూడా కొంచెం క్లా ట్గా చూస్తారు కదా
సరే అయితే
హు చరే భాయ్